హలో హలో నమస్కారం అండి
నమస్కారం
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్ల
తిన్నారా అండి ఏమన్నా
తిన్నాం
ఎలా ఉన్నారంతా
బాగున్నాం
అమ్మా నాన్న
అందరు బాగున్నారు
మ్మ్ ఏం చేశారండి ఇవాళ్ళ ఉదయం టిఫిన్ ఏం చేశారు
ఇడ్లీ మీరు మీరేం తిన్నారు
మేమా ఇవాళ్ళ ఉదయం పూట అన్నం తిన్నామండి మీరు
మధ్యానం
ఉదయం ఏం తిన్నారు మీరు చెప్పనే లేదు
ఇడ్లీ తిన్న
ఇడ్లీ తిన్నారా
మధ్యానం ఏం తిన్నారు
మధ్యాహ్నమా మధ్యానం మటన్ చేసిండండి మా ఇంట్లో మటన్ బాగా చేసిద్ది తెలుసా మా ఇంట్లో మా అమ్మా మీరేం చేపించారు మధ్యానం
మాది చికెన్
చికెనా ఇంకేంటండి హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళారు స్కూల్ లేదు కదా
కోచింగ్ ది క్లాస్ కి వెళ్ళ
కోచింగ్ క్లాసెస్కి వెళ్ళారా కోచింగ్ క్లాస్ లో ఏం నేర్ పిస్తారండి మీకు ఏం కోచింగ్ క్లాస్కి వెళ్ళారు
స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్
మెల్లగా చెప్పండి ఒక్కో దాని గురించి దాని నాకేం అర్ధం కావట్లేదు స్పోకన్ ఇంగ్లీష్ కు వెళ్ళారా
ఉ
స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం చెప్పారండి
మోత్తం చెప్తారు
అదే ఎలా చెప్తారు తెలుగు పాఠాలు ఇంగ్లీష్ లో నేర్పిడం చెప్తారా ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్తారా
ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్పారు తె తెలుగులో ఇంగ్లీష్ ఎట్లా అర్ధం చే చేసుకోవాలో కూడా చెప్తారు
ఇంకా అండి దాని గురించి వివరంగా చెప్తారా కొంచెం
చెప్తాను రైటింగ్ బాగా రాయాలి అని చెప్తారు
రైటింగ్ అంటే నోట్ బుక్లు కూడా తీసుకెళ్ళాలండి దానికి
ఆ అవును తీసుకెళ్ళాలి
ఉహు నోట్బుక్ లో మనం వాళ్ళు చెప్పింది రాసుకొని దాన్ని వివరించుకుంటూ మనకి ఇంగ్లీష్ లో మాట్లాడేటట్టు చెప్తారు అంతే కదా
అవును మికీడ ఆ అయితే నా రైటింగ్స్ నేర్పిస్తాను
ఉహు ఎ ఎండలు ఎలా ఉన్నాయండి మి ఊర్లో
బాగున్నాయ్
బాగున్నాయంటె ఎలా చల్లగా ఉందా వెచ్ చ్చ వెచ్చగా ఉన్నాయా వాతావరణం ఉదయం పూట చల్లగా ఉంటుందా ఎండగా వస్తుందా
ఎండ ఎండగా ఉంటుంది
ఊ మొత్తం మీరే అనుకుంటాను నన్ మీరేం అడగరా అండి. మా ఊర్లో ఎలా ఉందో వాతావరణం తెలుసుకోండి.
మీ ఊర్లో ఎట్లా ఉంది.
మా ఊర్లో కూడా ఉదయం పూట చాలా వెచ్చగా ఉంటుందండి వాతావరణం మధ్యాహ్నం అయ్యేస్ సరికి బయటికి రాటనికి కూడా లేదు పుల్లు ఎండతో సహా ఎవరు బయటికి రావట్లేదు. వడగాలులు ఏదండి?
వానలు కురట్లేదా?
వానలు రాత్రి పూట వస్తుందండి. రెండు నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి అలా వస్తుంది. వాన
ఇది కూడా అట్లానే ఎళ్తుంది.
ఆ వానొచ్చిన రోజు మరుసటి రోజు చల్లగా ఉంటుంది మిగతా రోజులన్నీ వేడి గాలులు మధ్యాహ్నం పూట ఉక్కపోత అమ్మో చాలా కఠినంగా ఉందండి ఈ ఎండాకాలం
అవులు ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది.
అవునా ఏం చేశారండి సాయంత్రం పూట మరి తినడానికి
ఇప్పుడు ఆ చికెనే
చికెన్ చికెన్ ఎలా తయారు చేసారండి మీకేమన్నా తెలుసా. మీరు చేస్తారా బాగా చికెన్?
నేన్ చెయ్యను.
ఆ చేలేరా? మీరు ఏం వంట వండుతారండి.
నేనే వంటా వండను.
మీకేమి రాదా అండి?
వచ్చు అన్నం వండడం.
అన్నం ఎలా వండుతారో కొంచెం చెప్తారా?
చెప్తామ్
చెప్పండి.
బియ్యం కడిగి పెట్టి నీళ్లు పోసి నాన పెట్టాలి కాసేపు.
బియ్యం ఎంత ఎంత నీళ్ళ పోయాలండి బియ్యంలో.
ఉ మీ ఇష్టం.
మనిష్టమా? మనిష్టం కాదండి. ఆ వేలుమునిగే నే వేలుమునిగెదంతా నీళ్లు పోసుకొని పెట్టాలి కదా.
అవును
ఆ
ఒక గ్లాసు రెండు గ్లాసులు పోసుకుంటారు.
ఆ పోసుకున్న తర్వాత ఏం చేస్తారండి.
పొయి మీద పెడతారు.
ఉప్పు అలాంటియి ఏం ఏయారా అండి.
ఏస్తాము
ఆ పోసిం తర్వాత? ఇప్పు కూడ అప్పుడు పొయ్యి మీద పెడతార
ఆ అవును
అన్నం ఉడ్కిందో లేదో ఎలా తెలుసుకుంటారండి
చేత్తో పట్టుకుంటే తెలిసిద్ది అంటార
అవును
మీరూ నీళ్ళలు పారబోస్తార అండి లేకపోతే దమ్కి పెడితేస్తారా నీళ్ళు
నీళ్లు పరపోయం
అల తయారు చేస్తార
ఆ అవును
ఇంకేంటండి మీ జామ చెట్టుకు కాయలు వస్తున్నాయ
అ వస్తున్నయ్
హ్మ్
మి జామ చెట్టు కాయట్లేద లేదా కాయలు
లేదండి మా చెట్టు పెద్ధది కదా రావట్లేదు కాయలు ముదిరిపోయింది చెట్టు మీ చెట్టుకాయలు బాగుంటాయండి
రేపు ఇస్తాలే రేపు రండి!
సరేనండి మా మీ పిల్లలు ఏం చేస్ వస్తున్నారండి పెద్దబ్బాయి అర్హాన్ చిన్నమ్బాయి అమన్
అమన్ అన్నం తింటున్నాడు అర్హన్ పడుకున్నాడు
మీ చిన్న బాబు బాగ గొడవ చేస్తాడు అనుకుంటా కదా?
అవ్ను బాగ గొడవ చేస్తారు అల్లరి
అన్నం తింటాడ అండి సరిగ్గ
తిండు
మార్నింగ్ టైమ్ లో మీరు టిఫిన్ తినిపిస్తారంట కదా
బాగ గొడవ చేస్తాడు
మీ స్కూల్ గురించి చెప్తార కొంచెము స్కూల్లో టీచర్లు ఏం చెప్తారు ఆ ఉదయం ఎన్నింటికి వెళ్తారండి ఉదయాన్నే ఎళ్ళిపోతార స్కూల్కి
ఏడున్నరకి ఎళ్తాం
ఆ
సాయంత్రం నాలుగున్నరకి వస్తాం
స్కూల్లో టీచర్లు పాఠలు బాగ చెప్తారాండి మీ స్కూల్లో
బాగ చెప్తారు
ఉ
పాఠాలు అర్ధమయ్యేటట్టు చెప్తారు రైటింగ్ సరిగ్గా రాయమంటారు అంతా బాగా చెప్తారు గొడవ చేస్త కొడతారు
ఊ అదేలేండి పిల్లలు గొడవ చేస్తే టీచర్లు మరి క్రమ శిక్షణ లో పెట్టాలి కదా గేమ్స్ ఏమన్నా ఉంటాయాండి స్కూల్లో
వారానికి ఒకసారి ఉంటాయి
దానికి టైం టేబుల్ ఏమన్నా ఉంటదా ఫలానా క్లాస్ లో వాళ్ళు పలానా రోజు ఆడుకోవాలి అని
ఉంటాయి ఉంటాయి
హ మీకు గురువారం వస్తదా శుక్రవారం ఆ అండి
శుక్రవారం
శుక్రవారం ఆడతార ఆటలు ఏమేమి ఆటలు ఆడతారండి
ఆడతాం
ఉమ్
కబాడీ ఆడతాం
ఆ
స్కిప్పింగ్ అడుతాం
మీరు బాగా ఇంట్రెస్ట్ గా ఎ ఆట ఆడతారండి
ఖోఖో
ఖోఖో ఖోఖో స్టాట్లో మీరు దోంగగా పెడతారా లేకపోతే ఎలా
పోలీస్
పోలీసా అంటే మీకు పోలీస్ అవ్వడం అంటే ఇష్టం అనుకుంటా కదా
అవును
ఉమ్ మీరు పెరుగన్నం తింటారా అండి
తినను
ఎందుకండి పెరుగు మంచిది కదా ఆరోగ్యానికి
మజ్జిగ తాగుత పెరుగన్నం ఇష్టం ఉండదు
మజ్జిగా తాగుతారా
ఉ
పాలు తాగుతారా అండి
తాగుతా
ఉహు మీ నాన్న వాళ్ళు అందరు బాగానే ఉన్నారా ఇంట్లో
ఆ బాగానే ఉన్నారు
మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎండలు బాగా కాస్తాయండి బయట
అక్కడ బాగా కాస్తాయి
అ ఇంట్లో రాత్రి పూట వెచ్చగా ఉంటుందా చల్లగానే ఉంటుందాండి
ఏసి వేసుకుంటాం కాబటి చల్లగానే ఉండిద్ది ఆ
ఏసివేసుకుంటార అండి హలో
అ
ఏసీ వేస్తారండి సాయంత్రం పూట
వేస్తాం
ఉహు
మీరేస్తర
లేదండి మాకు ఏసీ లేదు కదా ఫ్యాన్ వేసుకునే పనుకుంటాం వెచ్చ టి ఆవిర్లు వస్తా ఉంటాయి టయండి ఇంట్లో
ఏసీ కొనుకోవచ్చు కదా మరి
ఏసి కొనాలండి డబ్బులు చూసుకొని వచ్చే సంవత్సరం లోపు కొనుక్కుంటామండి
మిక్ రిచ్ కూడా ఉంది కదా దంట్లో ఉంటాయి కదా డబ్బులు కొనుక్కోవచ్చు మీరు
లేవులేండి అప్పుల్లో ఉన్నాము అప్పులు తీరిన తర్వాత కొనుక్కున్నామని చెప్పి
అవునా
అవునండి
మరి పిల్లలు ఎట్లా పడుకుంటారు వెచ్చగా గాలి వచ్చిద్దిగా
ఏం చేస్తామండి దోమలు తెర ఎసుకొని బయట కొనుకుంటున్నా ఫ్యాన్ ఎసుకొని ఆ
మర్ టేబుల్ ఫ్యాన్ అన్నా కొనుక్కోవచ్చుగా టేబుల్ ఫ్యాన్ గాని కూలర్ గాని
కూలర్ ఉందండి
అ పెట్టుకుంటారా మరి
ఆ అది పెట్టుకున్ననే కొనుకుంటున్నామండి రాత్రి పూట ఏం చేస్తాం
అవునా
అవునండి సరే అండి రాత్రి అయింది కదా ఉంటామండి ధన్యవాదాలు
సరే ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి